హ
హలో
హలో
అబ్రో
చెప్పండి బ్రో
నర బ్రో
ఉమ్ అయిపోయింది బ్రో మీరు
అహ్ తిన్నాం బ్రో ఏం చేస్తున్నార్ ఇప్పుడ్
ఉమ్ ఏం లేదు బ్రో ఊరికే ఉన్నా హల్ చేస్తా ఉన్నా తినేసి
వాకింగ్ చేస్తా ఉన్నారా
అవునవును
నెన్ పడుకున్నా బ్రో ఇ జస్ట్ ఇపుడే
ఓకే ఓకే
ఆ
ఏం రో ఐగ్ పిఎల్ జరుగుతున్ చూస్తున్నారా ఫైనల్ ఆ
గుజరాత్ టైటాన్స్ ఉ వర్సెస్ ఆర్ సి బి గుజరాత్ ఉ మే బి తనా కోడ్ పై సిత్కోవ ఉంది
అవునా
స్కోర్ ఏం చేయ్యట్లేదు
ఆహా
ఆల్మోస్ట్ మ్యాచ్ ఆర్ సి బి కే ఉంది గెలవడానికి ఛాన్స్ ఎక్కువ
అవునవును
అ
ఉమ్ అంటే కొంచెం స్కోర్ కొడితే కొంచెం అట్లా మేబి ఫైట్ చేయొచ్చు బ్రో
టే ఆర్ సి బి బ్యాటింగ్ లైనప్
బ్యాటింగ్ బాగుంది బట్ ఆ అక్కడ బౌలింగ్ గూడ కొంచెం పర్లేద్ గదా
బౌలింగ్ ఎసార్ బట్ సింగిల్ సింగిల్స్ ఆడుతూ స్లోగా ఆడుతూ కూడా చేయొచ్చు పెద స్కోర్ ఏం లేదు అక్కడ
చెప్పలేం బ్రో క్రికెట్ లో ఎప్పుడ ఏమైనా జరగచ్చు గదా లాస్ట్ వరకురకు ఎవరు గెలిస్త్ తరణ చెప్పలేం
అది కూడా కరెక్టేయ బట్ ఫైనల్ కదా ఎఫర్ట్స్ క్ గుడ్తరోయ్
ఓకే ఓకే ఆర్ సి బి ఫ్యానా బ్రో మీరు
లేదు బ్రో నేను సి స్ కే ఫ్యాన్ నీ
అవులా ఏం లేదు ఆర్సిపికి సపోర్ట్ చేస్తుంటే అందుకు అడిగా బో మాట
ఆ అట్లనే కాదు అప్పుడే స్కోర్ లేదు కదా అందుకని అలా అనిపిస్తుంది
ఓకే ఓకే ఎవరు రెగ్యులర్ గా చూస్తుంటారా డైలీ మ్యాచెస్ మొత్తం
ఆ మొత్తం ఉంటా బ్రో నార్మల్ గా
అ
మీరు చూస్తారా బ్రో
ఇది ఓకే బ్రో
మీరు కూడా చూస్తా ఉంటారా మంచిగా
ఒకప్పుడు చూసేవాడిని బ్రో బాగా అప్పుడు ఇంట్లో ఉన్నప్ ఇప్పుడు చూస్తుండ అనమాట సెవెన్ థర్టీకి టీవీ టీవీ ఆన్ చేస్తే లెవెన్ వర చూస్తూ ఉండండి
ఆహా
ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉండేవారు డైలీ
అవునా
ఇంకా స్లోగా ఇక్కడ హాస్టల్ కి అలా వచ్చిన తర్వాత మొబైల్ వస్తది కాకపోతే అంత ఇంట్రెస్ట్ లేదు అంత చూ లేదు బ్రో తక్కువ
ఆహ టీవీ కన్నా మొబైల్లో చూడ్డమే బెటర్ అనుకుంటా టీవీ ఇంట్లో వాళ్ళు చూడనీరు అంత సేవ్ అంటే నైతే ఆ
చూడ్డంలేదు
బక
వర్షం పడుతుంద బ్రో మీ సైడ్ ఇప్పుడు అంటే వర్షాలు స్టార్ట్ అయ్యాయా
ఆ వర్షాలు బానే పడుతున్నాయి బ్రో
ఆ
మొన్న మొన్న చాలా ఎక్కువ పడ్డాయి
ఆ
ఎక్కువ గాలి రావడం ఎక్కువ వర్షం పడ్డం అలా
అయిపోయిందని చెప్పొచ్చా
ఆ వర్ష చెప్పచ్చు అసలు ఎంటనే లేదు తక్కువ
మా యక్ ఇక్కడ వర్షం పడింది కాకపోతే ఒక్క కుంది బ్రో ఉడికింగ
ఉదక్ ఆ ఉడకు మా ఇక్కడ గూడ ఉంది ఉడుక్ సో
హు
ఏది ఇంకా తగ్గట్లేదు బట్ ఏండయితే లేదు ఉడిక అయితే ఎక్కువ
అవును అవును
ఆ ఆ నేచర్ బాగా ఇష్టం ఆ బ్రో హలో హలో
హ
హలో హలో వినిపిస్తుందా బ్రో హలో
హలో
హలో
ఆ విన్పడుతుందా బ్రో
ఆ వినిపిస్తుంది బ్రో మీకు
ఆ ఇప్పుడు వినపడుతుంది బ్రో
మీరు నేచర్ కి బాగా ఇష్టపడతారా
ఆ నేచర్ ఇష్టమే బ్రో మొత్తం గ్రీన్ ఉండడం చుట్టూ బాగానే నచ్చుత అన్ మాట ప్లజెంట్ ఫీల్ వస్తది
ఆహా
ఉ మీకు బ్రో
నాకు బాగా ఇష్టమే బ్రో మంచిదార పీస్ఫుల్గా ఉంటుంది నేచర్ దగ్గర
అ ఆ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా ఏం చేశారు సమ్మర్ హాలిడేస్ మొత్తం సమ్మర్ అంతా
సమ్మర్ అంతా ఏం లేదు బ్రో
అ
జస్ట్ నార్మల్ అంత
ఆ ఓకే
అ మీకు గార్డెన్ ఉంద బ్రో
గార్డెన్ ఆ లేదు బ్రో మా ఇంట్లో చాలా చిన్నది ఇంక ఇంటిముందర స్థలం కూడా లేదు
అవునా
ఆ మీకు బ్రో
మాకు అంత ఆ ఉందరు వంచి వంచే ఇంట్లోనే పెట్టాము
ఆ ఏమి ఉన్నాయి చెట్లు
కొబ్బరి చెట్టు ఒకటిుంది అలాగే ఆ రోజ్ ఫ్లవర్స్ వి అవి మొక్కలు ఉన్నాయి గోర ఎంత ఆకు చెట్టు ఉంది ఒకటి ఇట్ల కరవే పాకు నిమ్మకాయ చెట్లు ఇక్కడ్ ఉన్నాయి
హ పెట్టుకుం అంటారా మీరు గోరంట్ ఆగో
ఆ పెట్టుకుంట బ్రో
ఆ అది పెట్టుకుంటే వేడి తగ్గుతది అంటుండు రని జమేనాది
ఆ నిజమే బ్రో లోపల వేడి అంతా పకోషియా
ఆ ఆ
కాళ్ళకి జిదల్ పెట్టుకుంటారు
ఓకే ఓకే
అరికాళ్ళ పెట్టుకుంటే ఇంకా బాగుంటది చల్లగా
ఆ ఆహా స ఓ మీరే పెట్టారా అ బ్రో మీ గార్డెన్ లో చెట్లన్నీ లేదా ఇంట్లో వాళ్ళు పెట్టారా
ఆ నేనె పెట్టా బ్రో అన్ని
హ ఇంటల్లీ బాగా ఇష్టం అన్ మాట మొక్కల్ పెంచడం. ఉ
మీరేమన్నా అడ్మన్స్ అట్లా లైక్ డాగ్స్ ఏమన్ పెరచు తారా ఇంటి దగ్గర
డాగ్స్ ఏం లేవు బ్రో చిన్నప్పుడు అవి కలర్ కోడిపిల్లలు వస్తుండె కదా
ఓహో అవును
ఆ అట్లాంటి అవి కొని రోజులు పెంచామ్ అన్నమాట ఆ సడన్ గా ఒక రోజు అంటే ఇంట్లో ఉన్నాయి. అవి తెల్లార్జామున మేమందరం నిద్రపోయనాం, మా నాన్న డోర్ తీసి బయటికి వెళ్ళాడు అనమాట.
అ హా
అవీ అట్లే ఎళ్ళి పోయినై బ్రో ఎక్కడికి వెళ్ళిపోయినయో తెలియదు అనమాట. హ్మ్ మనం పెంచుకుంటున్నవి ఎక్కడికన్నా ఎళ్ళిపోతే బాధ అవుతది కదా మనకి.
అవునవును
ఇంక అట్లా మళ్ళీ ఏమన్నా అట్లా జరిగితే బా కే బాధపడాలని చెప్పి అప్పటి నుంచి ఇంకేం పెంచడం లేదు బ్రో.
బయటికి ఎల్లారు సార్ చెక్ చేస్తర్ సరౌండింగ్.
ఆ అంతా వెతికాం బ్రో వీది మొ త్తం వెతికం. అవి ఎక్కడికన్నా వెళ్ళిపోయాయో లేకపోతే కుక్కలేమ న్నా చేసి
ఆ అదే ఉంటుంది బ్రో కుక్కలు గాని ఏవన్నా
హ్మ్ లేక్పోతే ఎవరన్నా మనషులే ఎత్తుకెల్లారేమో పోవచ్చేమో తెలియదు కదా మనమే వెళ్ళిపోయినా ఇంక తర్వాత మనం చూడలేదు కదా
అవునా
లేదు బ్రో
చిన్నపిల్లలా అవి ఇంకా
ఆ చిన్నవే బ్రో ఒకా టూ, త్రీ, వీక్స్ ఉన్నాయి అంతే మా దగ్గర.
ఓహో
ఆ
ఎన్ని తెచ్చుకొని ఉంటరు బ్రో అవి
మీరు ఏమన్నా పెంచుతున్నరా ఇంట్ల
మాకీ డాగ్స్ ఉన్నాయి బ్రో రెండు.
ఆ హ్మ్ బ్రీడ్ డాగ్స్ ఆ బ్రో లేకపోతే నార్మల్ వేనా
ఆ నార్మల్ వే బ్రో
హ్మూ
మాకి కొ కోళ్ళు ఉండే అప్పుడు ఇప్పుడు అంత కోళ్ళు ఏం లేవు.
ఆ
అప్పుడు బాగ పెంచేవాళ్ళం కోళ్ళు సపరేట్ దానికోసం ఒక రూము పెట్టేసి కోళ్ళ కోసంమని
ఆ
బాగ్ పెంచేవాళ్ళం అపుడు
ఒకే ఒకే బ్రో అబ్బ మీకు ఏ ఏ జంతువులు అంటే ఇష్టం బ్రో బాగ
నాకు డాగ్స్ అంటే ఎక్కువ ఇష్టం బ్రో
ఆ
అవును మీకు బ్రో
మనసులో ఏది ఇష్టం బ్రో
ఇంకేం బ్రో
వైల్డ్ వైల్డ్ అనిమల్స్ లో మీకేది ఇష్ అంటన్న
స్లో ఆల్మోస్ట్ లయనే బ్రో
బ్రదర్
లయన్ లయన్
లయన్ ఇష్టమా ఏ
మీకు బ్రో
నాకు ఎలిఫెంట్ అంటె ఇష్టం బ్రో
ఎలిఫెంట్ అంటరా
ఆ
ఎలిఫెంట్ అటాక్ చేయడానికి వస్తే మీరు ఎలా తప్పించుకుంటారు బ్రో
అదంతా తేల్ద్ బ్రో ఎప్ కూడ అంతా ఎక్కడికెళ్ళాం కదా మనం
అ
ఏదో ట్రెండ్ ఉంటాయ్ గదా ట్రెండ్ ఉంటాయ్ వాళ్ళ దగ్గర ఉంటాయి
ఆహా
అక్కడికెళ్ళి వాళ్ళతో అవి తొండంతో అలా టచ్ చేస్ అదో హ్యాపీనెస్ అంతే అనమాట హుమ్ మనం ఎప్పుడు అడవి కెళ్ళీ వాటిని అడవి ఎల్లి చూడం కదా వేస్తే జూ లో చూస్తం లేదా ఇక్కడ ఎవరన్నా ట్రై చేసిన్ త మిగత దాన్ని గుళ్ళల్ల అట్లా
అవునవును
ఆ అ దగ్గర చూస్తం గదా ఓకే బ్రదర్
ఓకే బ్రదర్ బాయ్
హలో
హలో బాయ్ బ్రదర్
ఆ ఓకే బా బాయ్